హలో.
హలో
అంతే.
హలో.
వినిపిస్తుందా.
వినిపిస్తుందిరా.
ఆహ్.
హలో.
స్టార్ట్ చేయనా.
ఆహ్ ఓకే ఓకే మనకి మీ హెల్దీ ఫుడ్ తింటారా. ఫ్రూట్స్ లో ఏమేమి తింటారు హెల్తి ఫుడ్.
ఫ్రూట్స్ లో ఆపిల్ గ్రేప్స్ పాపాయా ఆరెంజ్. ఆహ్ పోమోగ్రానైట్. ఆహ్ కివి ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఇట్లా మీరు.
ఉమ్. ఆహ్ మేము కూడా తింటాం రా.
ఆహ్.
ఫ్రూట్స్ లలా.
ఆరెంజ్ వల్ల విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఆరెంజ్ ప్లస్ ఆహ్. లెమన్ ఇంకా సిట్రిక్ ఆసిడ్స్ ఏమేమి ఉంటాయో అవి అన్ని. దాని వల్ల ఫేస్ కి మంచిగా గ్లో వస్తది తెలుసు కదా.
ఆహ్ తెలుసు తెలుసు ఇప్పుడు సమ్మరే కదా మళ్ళీ ఎండకు కొంచె కొంచెం ఉమ్ బాడీలా ఉండాలిక.
ఆహ్ మన బాడీ డిహైడ్రేట్ గా ఉండాలన్నా. అవునా.
ఇంకొకరు బోరినా గాని. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యాంగోస్. ఆహ్ మళ్ళా దోసకాయలు. అవి తీసుకుంటే కొంచెం బాడీ చల్లగా ఉంటది అన్నట్టుగా.
ఆహ్.
ఉమ్.
ఇంకా ఈ సమ్మర్ లో ఎక్కువ మనకి వాటర్ మిలన్స్ కరు కర్బూజా. చా అవి దొరుకుతాయి ఉమ్.
ఉమ్ ఆకుకూరలు తింటుంర్ర మంచిగా.
ఇర తింటం పాల కూర తోట కూరం గోంగుర
మ్ మంచిగా కళ్ళకైనా బాడీ కేనా మంచిగ అన్నట్టుగా తింటే
అవును మన జీర్ణత జీర్ణ శక్తి అనేది రీఫ్రెష్ చేస్తది
ఆ
ఏదైనా ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా మన ఒంటికి సరిపడనే తీసుకోవాలి అది కూడా మళ్ళీ
ఉదిమ వసుపో అదికంగా అస్తే తినకూడదు మ్
ఇంకా ఈజీ ఇది ఎండాకాలంలో అసలు ఎ నీళ్ళు తాగలంటే ఒక మూడు నాలుగు లీటర్లా అట్లా తాగితే తెకోవాలి బాడీని
కని ఎంత తీసుకుంటే మన బాడీలో అంతా డిహైడ్రేట్ అవుతరు
మ్
ఆ
చిన్న పిల్లలకు కూడా ఫ్రూట్స్ ఇప్పటి నుంచి పెట్టడం ఇది పండ్ల పెడితే వాళ్ళకు కూడా పోషకాలు అందుతాయి బాగా
అవును చిన్నపిిల్లలకు ఎక్కువ అంటే ఇప్పుడు వాటర్ బాగా ఇయ్యాలన్నట్టు వాటర్ అయినా కొబ్బరి నీళ్ళయినా జ్యూసెస్ అయినా
అ
జ్యూసెస్ ఇస్తే కొంచెం వాళ్ళకి కూడా సమ్మర్ కాబట్టి ఏం తినాలని ఉండది ఫ్రూట్స్ ఇస్తే కొంచెం బెటర్ ఫ్రూట్స్ అయి తే
ఆ ఫ్రూట్స్ పిల్లలకి న చ్చే విధంగా పెడితే ఇంకా బాగ బెటర్ వాళ్ళకి నచ్చనివి కాకుండా నచ్చినవి నచ్చినట్టు పెట్టి వాళ్ళది వాళ్ళ అలవాటు చేసుకోని అలా పెడితే ఫ్రూట్స్ అయినా ఏదైనా చ్చిగా తీసుకొని ఫుడ్ బాగా తిం
అవును పప్పులయినా కని బేటరే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అవి ఉండే ఎక్కువ కూరగయలు కూడా ఎక్కువ ఏమి ఉండేయి కాబట్టి మల్ తీసుకోవాలె ఆ
ఇంకా ఈ ఎండాకాలంలో అందరు ఎక్కువ ఎండ దెబ్బ కొడుతుందని లేకపోతే గవర్ గవర్ అవుతుందని ఇప్పుడు మజ్జిగ చావా ఇంకా ఇంకా కొన్ని ఏదైనా ఫ్రూట్వి తీసుకుంటా ఉండాలి
ఆ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటేనే ఎంటి దెబ్బలు ఉండి కొంచెం ఇబ్బంది ఉండదు ఎండ దెబ్బ బాగా తాకుతుంది చాలా మందికి తాకింది ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువ బయటకి వెళ్తేలేనన్నట్టు ఇగా ఇంట్లో నుండేళ్ళి ఆ ఇ ఫ్రూట్స్ ఇవి తినుకుంటూనే ఉంటరు జ్యూసెస్ గానీ ఆ ఒక్కటి ఒక ఇక్కడ తీసుకొని రోజు
ఎప్పుడు అప్పట్లాకా కంపేర్ చేసి ఇప్పుడు చాలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ధరలు కూడా అల్ బలం విరిగిన ఫ్రూట్సే కాకుండా మజ్జిగయినా జావా అయినా రాగి జావా అమ్ బలి ఇంకా అప్పట్లోనేయితే ఇవి కూడా లేవు అప్పట్లో అంబలి రాగిజావా కక్క ఇవే తిని హెల్తీగా ఉన్నారు
ఇప్పుడు ఏముందిరా అన్ని ఇదొకటి అదొకటి ఇరు బాడ ఇప్పుడు అం కంఫర్ట్గా ఉంటుంది అప్పటి వాళ్ళే స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు వీళ్ళకంటే ఆ అప్పుడే స్ట్రాంగ్ ఉన్నారు
అవునవును
ఉమ్ ఇప్పుడు మనం ఒక వన్ కిలోమీటర్లు నడిచేసరికి కొద్దిగా అలసటలేక ఫీల్ అవుతున్నాం అప్పుడైతే వలైతే ఫైవ్ కిలోమటర్స్ టెన్ కిలోమటర్స్ అట్లా నడిచేటోలంటా తెలుసా
అవును అసలు అప్పటి వాళ్ళు ఇప్పటికింకా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఇంకా బలంగా ఇప్పటిక పనులు చేసుకుంటూ వాళ్ళ ఫుడ్ వాళ్ళు తీసుకున్నప్పటిది ఇప్పటిది కంపేర్ మనంచె
ఉమ్
అ
ఒకేఒకే
ఇంకా పిల్లలకి ఎలాంటి ఫుడ్డు పెడితే బాగుంటది
నాకు తెలిసినంత వరకుయితే ఇప్పుడు క్యారెట్ గాని ఆ పప్పు అవి కుక్కర్లో ఉడకబెట్టి మెత్తగా చేసి పెడతారు చూడు అట్లా కొంచెం హెల్తీగా ఉంటది తెలుసా బెటరు వాళ్ళకి కూడా కొంచెం తినాలని ఉంటది అన్నట్టుగా
ఉడకపెట్టిన
ఆ బౌల్ చేస్తా అంత కుక్కర్ లో వేసి రైస్ ఆ ప పూ అవన్నీ వేసి ఉడకబెడతారు అ ఉడకబెట్టి మెత్తగా చేసి తినిపిస్తారు
ఆ దాంతో పాటు పాలు రోజు
ఆ పాలు ఎగ్స్ ఎగ్స్ అయితే కంపల్సరీ తెలుసా డైలీ ఒకటి అన్న తినాలి ఎగ్స్ పాలు ఒకసారి అన్ని తీసుకోవాలి అంట ఉమ్ తింటే కొంచెం వాళ్ళకు బలం ఉంటది
అవునా
ఉమ్
పప్పు ఇందులో పెట్టీ
ఉమ్ అసలు ఫుడ్ విషయంంలో ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యేలేదు తెలుసా
అవునా
ఊ అంటే ఆకురల్ గురుంచి చెప్పనవసరం లేదు పాలకూర పచ్చల్ ఇదిగ
అవు పిల్లలు తింటారంటారా
తింటరు అంటే వాళ్ళ కు నచ్చే రకంగా చేసి పెట్టాలి నట్టుగా అట్లా వెడితే తింటరు
ఇంక చిన్నప్పటి నుంచి అలవాకు చేస్తే పెద్ద అయ్యాక కూడా అదే తింటరు హెల్తీగా ఉంటరు
ఆహ హ
ఉ
ఓకే
ఇంకా
ఇంకా ఏం లేదయ్య
ఇంకా ఎప్పుడో ముసలివాల్లలో ఆ జ అన్నం తిన్నది ఆ డైజెస్ట్ అయ్యే శక్తి ఉండదు
ఉ అవును వాళ్ళు కొంచమేసుకుంటారు ఫుడ్ కూడా వాళ్ళకు డైజెషన్ ఫుడ్ ఫుడ్ కావాలన్నట్టుగా డైజేషన్ కావడానికి
అంబలి గట్కా ఇ మజ్జగా ఇలాంటివి ఏవైతే మెత్తగ ఉంటాయో అవి పెట్టాలి వాళ్ళకి ఇష్టం కాకుండా తొందరగా అరిగిపోయేలాగా అ లో జీర్ణశక్తి ఉండదు కదా ఇట్లా మనం ఫుడ్ అనేది చూసుకుంటూ ఎవరికి ఎలా పెట్టాలో అట్ల పెట్టి హిందీగా
ఆ చిన్న పిల్లలు డిఫరెంట్ వింటారు మనం మనం డిఫరెంట్ వింటాం ముసలొల్లు కొంచం ఆ అట్లా ఎవరికి డై అట్లా డైజేషన్ అయితే అట్ల వెట్టాలా అంతే చికెన్ మటన్ అయినా అవి కూడా ప్రోటీన్స్ ఉం డా వీక్లీ వన్స్ అన్న దినాలి తెలుసా
ఆ
ఆ మటన్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటది ఆ బోల్డ ఏ గేద బెస్ట్
ఉ హ
అ
హలో